హాయ్
బాగున్నారా
ఆ బవున్నా ఏం చేస్తున్నరు హ ఎమ్ చేస్ స్తలేను టిఫిన్ చేసి వాకింగ్ చేస్తున్నా
టిపిన్ చేసి వాకింగ్ చేస్తున్నరా మాదికూడ టిపిన్ అయిపోయింది ఆ తిన్నం
అవునా ఏం చేసిరు టిఫిన్
టిపినా నేను వంకాయ కూరా చా జొన్న రొట్టె ఒక్కొక్క రొట్టే తినేస్తే మళ్ళీ మధ్యాహ్నం చేయోచ్చు
అవును
మ్ మీరేం చేసి
నేను వడ చేసిన
వడా జేషిండ్రా ఒహో
ఆ చట్నీ వడ
ఉహ్మ్మ్
ఇంకేంది మరి అయిపోయినా పనులు బట్టలు బోల్లు
ఏ లేదూలేదు ఇప్పుడు చెయ్యాలి బట్టలు బోల్ చేయాలి మళ్ళీ మధ్యాహ్నం వంట చేయాలి
అవునా
మళ్ళీ ఇవి కాంగానే మధ్యాహ్నం వంట అచ్చేస్తది ఇగ అవ్న్లె
మ్
మధ్యాహ్నం చేయాల్
ఏంది మరి
ఏం లేదు నిమ్మ మన మామిడికాయలు తీసుకొచ్చినం పచ్ పచ్చడి చేద్దామని
అవునా పచ్చడేస్తారా మీరు ఓకే ఓకే ఎ ఎట్లా ఇచ్చిర్రు
మామిడికాయగో మా మర్ది తీసుకొచ్చిండు ఊర్లకెల్లి ఒక పది దాక య అంత ముదిరినైలేవు లేవు లేతగానే ఉన్నాయి బట్ ఏదో ఇప్పుడు తినాలనిపిస్తది గదా
ఆ ఇప్పుడు అవి ముదిరినయ్ ముద్రినవున్నాయ్ ఇప్పుడు లేతగానే ఉంటాయ్ గదా
ఆ అదే దానికోసం ఒక పది కాయలు తీసుకొచ్చిండు ఏదో పిల్లలు తింటరు గదా ఒక వారం రోజులని పెట్టేద్దామన్ ఆలోచనలో ఉన్నా అది కడిగి కొంచెము వాష్ చేసి పెట్టిసినాను అన్నట్టు మ్ మీరేసింద
ఏయలే మాకింగ అది మ్ ఏంటి అంటే మ్యాంగోస్ లేవ్వు
అవునా ఇప్పుడు ఇంక రాలేదు గదా ఇప్పుడు స్టార్టింగ్ గదా
ఆ ఇంక రాలే ఇప్పుడు అస్తాయ్ మార్కెట్ లో గాని చిన్న చిన్నగ అస్తాయ్
అదే ముదిరినై ఉండయి కొంచెం లేతగానే ఉ టయి అవి టెస్ట్ కాదు కా క కానీగ పిల్లలు తింటరని ఉద్దేశం తోని కొన్ని వేట్టాలని ఉమ్ ఇంకేంది మరి మా ఉమ్ పెద్దన్న బిడ్డ మ్యారేజ్ ఉన్నది
అవునా
ఆ బట్టలు తీసుకోవడానికి పోవాలి ఒక ముంది ఇగా మా ట్వంటీ ఫైవ్ కి చేసిండ్రు వాళ్ళు
ఓకే మే ట్వెంటీఫైవ్ అ ఏప్రిల్ ట్వెంటీఫైవ్ అ
ఏ ఇప్పుడు ఈ ఏప్రిల్ ట్వెంటీఫైవ్ కి
ఓకే ఓకే అచ్చింది గదా దగ్గర షాపింగ్ అయిపోయిందా మరి
ఏ లేదులేదు పోవాలి అందుకే తొందర తొందర్ పనులు చేసుకొని ఈ ఎండకి తిరుగుడయితలేదు రే పైన మార్నింగ్ తొందరగా పోదమని
ఎటు ఎటు పోతారు మీరు షాపింగ్ కి
అదిలాబాదు
అదిలబాదా
ఆ అదిలబాద్ అంటే మాకు దగ్గర ఉంటది గదా కొంచెం జైనూర్ నుంచి
అవునా
అక్కడ వరిసిద్ది అని మంచి మంచి షాపింగ్స్ మాల్ ఉన్నాయి అక్కడ మరి రేట్ అయితే ఫిక్స్ ఉంటది నీ బట్టల్ మాత్రం మంచిగా ఉంట
మంచిగా ఉంటాయి అవును
ఆ మీరు కాగజ్ నగర్ పోతారా అటు అదిలా ఆసిఫబాద్ నుంచి మంచిర్యాల కూడా బాగుంటాయట కదా
మేమ్ ఆదిలాబాద్ కూడా పోతాం అప్పుడప్పుడు
అవునా మేము అటే బయలుదేరాలని అనుకున్నాం గాని ఇక పిల్లలు ఉంటారు కదా ఇంటికాడ బాగా మని నైట్ యితది ఏమో అని
ఎటు ఇట్ట కాగస్ నగర్ మంచిరాల
ఆ ఆ
ఓకే ఓకే
మ్ తీసుకోలేదు ఇంకా దిసుకోవాలి మగ్గం వరకు కి కోసం అక్కడ ఇచ్చేసి రావాలి
అవునా
ఇ పెళ్లి హడావిడి ఉంది గార రొండు మూడ్ రోజులు ఇంగా వాళ్ళు బట్టలు గిట్టలు తీసుకొస్తే కుట్టడానికి టైం పడుతది కదా
అవునవును
మ్ అందుకే కొంచం బట్టలు దగ్గర చేసుకుంటే తర్వాత మళ్ళీ
మరి వాళ్ళది తీసుకున్నారా ఏమంటారు పెళ్ళి కూతుర్ది పెళ్ళి కొడుకుడ్ది
అదే అదే వాళ్ళది కూడా మనది కూడా అయిపోత్
అంటే వాళ్ళ ఆ అందరు కలిసిపోతున్నారా
ఆ కలిసిపోతాం ఇగ నా కూడా రమ్మన్నారా అందుకే నేను కూడా గా మనం పోతున్నాం కాబట్టి పోతున్నాం కాబట్టి ఇగ మనం కూడా తీసుకోవాలి
అవునవును అంటే ఆదిలాబ్ నుంచి తీసుకొస్తున్నారా బట్టలు
అదే మొన్న నిన్న ఫోన్ చేసిండే ఆక్కడికి పోదామని అ అటుయితే బాగా దూరం ఐతది రావడానికి మళ్ళీ బా లేట్ అయితది కదా పిల్లలు ఉంటారు ఇంటకాడ అని ఖాన్ క్యాన్సల్ చేసేసిన నేనే
ఓకే ఓకే
ఇటు ఆదిలాబాద్ అంటే ఇగ రావచ్చు అన్నట్టు తొందరగా
ఓకే ఓకే మీక్ దగ్గరేమో ఆదిలాబాద్
ఆ దగ్గరా దగ్గర
వోహో ట్వంటీ ఫైవ్ కి పారేల పెళ్ళి ఉందా
ఆ ట్వంటీ ఫైవ్ కి మ్యారేజ్
ఓకే ఓకే ఈ ఎండాకాలం లేదా పెళ్లి సీజన్స్ ఏ బాగుంటాయి
ఈ ఎండాకి ఇప్పుడే ఎండా గంత ఉంది మళ్ళీ ఆమే ఏప్రిల్ లో మే లో అబ్బాబ్బబ్బా దన్ంచి కొడుతది ఈగ ఎండ
అవును మస్తు కొడతది ఇప్పుడే ఎంత కొడుతుంది ఎండా
అదే అంటున్నా మళ్ళీ ఇంకా రాలేదు కదా ఇప్పుడు స్టార్ట్ అయింది స్టార్టింగ్ ఏ గిట్ల ఉన్ టే మళ్ళీ లాస్ట్కీ ఎట్ల ఉంటది కావచ్చు.
ఆ మాటు ఘోరంగా ఉంటది ఈ సారైతే
ఆ లేదు ఒక నిన్న నైట్ మీకు వర్షం వచ్చిందా?
ఆ ఇటచ్చింది వర్షం నిన్న కొంచం కొంచం అచ్చింది అటచ్చిందా?
ఏ ఫుల్ వర్షము ఉండే నిన్న
అవునా
మ్మ్
ఓకే ఇటు కూడా వచ్చింది గానీ కొన్ని ఇగ ఇట్ల చినుకుల్ చినుకుల్ ఆచ్చి ఎళ్ళిపోయింది.
లేదు లేదు ఫుల్లు గాలి దుమారము ఫుల్లు ఉండే వర్షము ఇప్పుడు ఈ ఈ వర్షం మ్ పడదుగా సడన్లీ వచ్చేస్తది. మ మబ్బు కాలేదు ఏం కాలేదు నేనేమో ఎండు మిరప కాయలు మళ్ళీ పసుపు కొమ్మలు ఎండబెట్టిన పైన ఆ అయితే పో ఏ తడవలేదు నేను ఊరుకుంటా పోయి ఇగ తీస్కున్న అసలు ఎక్కడ మబ్బు లేదు ఏం లేదు సడన్గ గనే అచ్చేసింది.
అయ్యో!
తడవలేదు బాగా బాయింది మా పాప ఉండే మా సారు ఉండే ఇగ ముగ్గురం ఊరుకుంట పోయే అంత మిరపకాయల్ అవి అన్ తీస్కచ్చినం ఇగ లేకపోతే కొంచం ఒక రెండు నిమిషాల్ అయితే తడ్ తడుస్తుండే
అంటే మీరు కారం పట్టిస్తారా?
అవును సంవత్సరానిక్ ఒక్సారి నేను ఆరు కిలో ఇట్ల పట్టిస్తా తీసుకొనస్తా మిరపకాయలను ఒక రెండు మూడు రోజులు మంచిగ ఎండబెట్టి తోడుమ తీసి తర్వాత నేన్ పట్టిచ్చుకుంటే ఒక సంవత్సరం దాకా పోతది అన్నట్టు.
ఓకే ఓకే మరి కారంల ఏమైనా కలుపుతా ఉప్పు అట్లా ధనియాల పొడి అవి ఏవేవో కలుపుతార్ కదా
నేను మాత్రం ఏం కల్ప నేను ఏం చేస్తా అంటే తీస్కొచ్చిన రోజు ఒక పెద్ద డ్రమ్లో ఎసేసి ఇద్ ఒక ఐదు కిలోలు మిరప కాయలంటే కిలోన్నర ఇట్ల ఉప్పు ఏస్తా సాల్ట్ టె టాటా సాల్ట్ ఏసేసి దానికి మంచిగ కల్పి ఒక బట్ట మాత్రం మంచిగ కట్ ట్టేస్త అన్నట్టు. అంటే ఎందుకంటే కలర్ అస్తది దానికి కలర్ కోసం అన్ నైట్ అంతా అట్లనే ఉంచుతా నైట్ అంతా అట్లనే ఉంచి మళ్ళీ పిన్నిలో ఏసి మళ్ళీ ప్యాక్ జేసి డబ్బలో పెట్టుకుంటా సంవత్సరం దాకా పురుగులు ప ట్టది.
ఏం పట్టద్ దానికి మనమ్ ఆ కారం మన ఏ కర్రీ ఇంకా టేస్ట్నే అస్తది.
ఆ టేస్ట్ వస్తది మేం బయటే తినమండి బై బైట్ ట కారం పొడి దొరుకుతది కదా అసల్ మేం ఇష్ట
ఆ బయట దొరుకుతద్ అవునా బైట అది ఏమంటరు ఆశీర్వాద్ మంచిగనే ఉంటది.
నేను మాత్రం తీస్కోను.
ఓకే లె మేం ఇంకా అట్లనే ఇగ మిరపకాయల్ తీస్కచ్చి పట్టించుకుంటాం.
ఇగ రెండు కిలోలు పసుపు తీస్కొచ్చినం అన్నట్టు.
అవునా
ఆ మళ్ళీ ఎందుకంటే పూజలు బాగా చేస్కుంటా కదా నాకు పసుపు బాగా అవసరము.
అవునా మీరు పూజ చేసుకుంటారు కదా అప్పుడాప్
ఆ అప్పుడప్పుడు కాదు బాగా చేస్తాం మేము ఏయ్ ఆ మళ్ళీ ఇవి మార్గశ్రీ మాసంలో వచ్చే గురువారాలు, లక్ష్మీ వారాలు అవి పెడతము. మళ్ళీ నవరాత్రిలు దసరా అప్పుడు ఇవీటికి పసుపు బాగా అవసరం పడతది ఇగ. దానికోసం ఇగస్ పసుపు ఒక ఆ రెండు కిలోల్ తీసుకొచ్చిన ఇ బాగ్ వొతాయ్ ఎందుకంటే నేన్ పసుపు, కుంకుమ మన ఇప్ ఇప్పుడు తొమ్మిది రోజులు నవరాత్రిలు ఉంటాయి గదా. ఒకొక్క ఒక మన గిన్నె నింపి వెడ్తా అన్నట్టు టుదంట్ల
అవునా
పూజా గదిలో ఎప్పటికీ పసుపు, కుంకుమ ఉంటది నా దగ్గర ఒక వారము ఒక్ ఒక నెల, రెండు నెలలు అయితే దానికి నేను మళ్ళీ ఏటైనా మనం వాగుక్ పోతాం గద.
అవునవును
వేసేసి చేస్తామం మన్
వాగులు ఏసీ సేసారు అవును నేను గూడా అట్లానే చేస్తా, నేను కూడా ఎక్కువ పూజ చేయను కానీ చా ఇగ నీ లెక్క అయితే చేయన్ కానీ నేను కూడా చేస్తా. ఇగ రోజ అయితే ఇంట్లో దీపం ముట్టిస్తా గాని పూజ జీస్తా గాని ఇగ మన పువ్వులు అవి ఉంటాయి కదా. అవి నేన్ ఇంకా ఒక కవర్ లో ఎషి వ ఏ ఎటైనా పోయేటప్పుడు వాగులు ఏసేసి అచ్చేస్తాం.
తీలు అవిటిది అన్ని బుడిదలు ఉంటాయి చూడు అవి ఎటు పాడేయకుండా ఒక కవర్ లో ఉంచేసి మనం ఎ ఎటైనా పోయేటప్పుడు నేను కూడా అట్లనే ఎస్తా.
అ నాది ఇంక అట్లానే ఉంటది ఇక వ తులు అవి మన దుపాం దుపాలు ఉంటాయి కదా. ఆ అ అవి అన్నీ ఒక కవర్లు ఏసి ఎటైనా పోయేటప్పుడు పాడేశి ఎలిపోవుడు
అవును కొంతమంది అయితే అట్లనే వాడిస్తార్ గని అట్లా పడియొద్దు. ఒక కవర్ లో మంచిగా సేవ్ చేసి మ్ ఉమ్ వారం కో, పది రోజుల కో మన ప్చ్ మన సార్ వాళ్ళుయితే ఏటైనా వొతర్ కదా వాళ్ళతో పం పెయాలి అన్నట్టు ఇంకేనాడు